ఓ ఉందా
ఆ హలో హలో హాయ్ హాయ్
హాయ్ ఎలవున్నావ్
ఆ బాగున్నాన్నబ్బ నువ్వు బాగున్నావా
ఆ ఏం బాగు బాగుండమంటే బాగుండమే నీకు తెల్సు కదా ఇం ఇంక హెల్త్ కండిషన్స్
ఏ ఇప్పుడు అందర్కట్లనే ఉందబ్బా ఈ ఫుడ్డే అలాంటిది
అంతే కరెక్టే ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లో బాగా అయిపోయిన్ది ఇంకేద్మిగిలితేది తినాల్సి వచ్చినట్టుంది అందులో ఏం పోషకాలు ఉండవు ఏం ఉండవు
అవును అంత మందుల్తో మెయిన్ మందుల్తో అవుతుంది
అవును సగమందురం పుడ్డు ద్వారా మనమే తీసేసుకుంటున్నాం తెలియకుండా తీసేసుకుంటున్నాం అయితే
ఆ ఇప్పుడూ అప్పట్లో ఏమయ్యేది పొల్యూషనుండేది కాదు మనకి కొం చెం మట్టి సారవంతం ఉండేది మంచిగా పంటలు పండేది బాగుంది ఇప్పుడు మట్టి సారం లేదు కదా అయిపోయింది కదా దాని వల్ల దానికి అడిషనల్గా మందులు పాడుతున్నారు మందులే చెట్లకు వాడుతంటే చెట్లలోంచి ఇప్పుడు మనకి ఏ కూరగాయలు తీసినా ఏ పనులు తీసినా ఎక్కువ మనం ఇండైరెక్ట్గా మందు తీసుకున్నట్టే ఇంకా అంటే హెల్తీ ఏం లేవు కదా
సగ్గం అదే మే మీ చెప్పింది కరెక్ట్ మందులు ఇప్పుడు అయినా సరే నేనేదైనా కూరగాయలు తెచ్చుకున్నా సరే కూర్ కురగాయని ఉప్పేసి కడుగుతున్నానబ్బా ఐదు ఐదు పది నిమిషాలు నానబెట్టి
ఆ ఓకే రైటే అంటే అది నేనేమంటున్నా అంటే మనకి బలం రాదు కదా అంటున్నా ఇప్పుడు మనకేల్దీగ ఐటెమ్స్ కాబట్ ఇప్పుడు అంతా జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు పరిపోయారు పిల్లలైనా మనమైనా ఇంకా అంటే రెడిమేడ్ది ఇష్టపడుతున్నం గదా ఎవరువైనా
ఆన్లైన్ లో బుకింగ్ ఓచ్చేస్తున్నారు కాబట్టి మా మళ్ళ పేరు ఆన్లైన్లో ఇవ్వలేదనుకోండి ఇవ్వపోతే మనమేం చేస్తాము వండు తం ఇది ఆన్లైన్ ఆప్షన్ రావడం వల్ల కూడా బైక్ బైైన బయట ఫుడ్లో ఆయిల్ అదంతా ఎంత డిఫరెంట్స్ సుంటది మనం వండుకున్దానికన్నా డిఫరెంస్ చాలా ఉంటది కదా
అంత ముందు కరోనాకు ముందు అయితే ఎవరు హెల్త్ మీద ఎక్కువ చూసుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కరో న తర్వాత చాలా మంది హెల్త్ గురించే ఎక్కుఫీల్ అయిపోతున్నారు అంటే ఇట్లా ఇట్ల తినాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని డైట్ ఈవెన్ ఆ హౌసైఫ్లు కూడా మనమైనా ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం తినాలి ఏ తగ్గియాలి జావా తీసుకోవాలి టిఫిన్ ప్లేస్లో అంటే పూరి ఇడ్లీల్ ఇట్లాంటి ప్లేస్లో టిఫిన్ తీసుకోవాలి నైట్ కొంచెం ఎర్లీగ పడుకోవాలి ఎర్లీగా అట్లా చాలా కొన్ని కొన్ని అన్ని రిప్లేసవుత్ స్తున్నాయ్ గమ్నిస్తున్నారా
ఆ చూసాను నేను కూడా గమ్నించాను చాలా చాలా జాగ్రత్ తల్ తీసుకుంటు ఏంది జాగింగ్ కేళ్తున్నారు ఏది మిలెట్స్ అంటున్నారు తర్వా తర్వాత ఫ్రూట్స్ అంట్నారు పొద్దు పొద్దునే యోగా అంటున్నారు ముందులో అవన్నీ అవన్నీ ఏమ్లేమ్ హెల్త్ కోసం ఇంపార్టెన్స్ తీసుకుంటున్నార్
ఎందుకన్ ఎందుకంటే సడన్గా సడన్గా హార్టటాక్స్ రావడము అట్లా అవుతున్నాయ్
అవును వి అప్పుడు లాక్ లాక్డౌన్లో లాక్డౌన్ లో ఏ ఏం తినే వాళ్ళము ఏం ఉండే వాళ్ళం కూడా అర్థం అయ్యేది కదా కానీ ఇప్పుడు ఇప్పుడు తెల్సా ఇంకో లాక్డౌన్ ఉందంట
అవునా ఆ విన్నాను విన్నాను యు యూట్యూబ్లో మోడీ చెప్తుంటే విన్నాను. యూట్యూబ్లో మోడీ ఇట్లా చెప్తున్నారు కదా? ఓకే ఓకే ఓకే ఓకే ఓకే
అంతే అందుకుని ఏ ఏదైనా ఈ ఇంట్లో ఉన్ ఎందుకు పనిజేస్కున్నా సరే మనకి ఇ ఉంటదంట పేమెంటిస్తారంట. అదే అదే బిజినెసోళ్ళకి బాగా ఉపయోగం ఉంటది అంతే
రైటె రైటె నేను కూడా చూసాను చాలా మంది ఇప్పుడు ఒక సిక్స్ టైప్ ఫ్రూట్స్ కట్ చేస్ పంపడం మార్నింగ్ లేకపోతే ఇప్పుడు వాకింగ్ చేసే టై లో చూసారా ఎక్కడెక్కడోల్లో వచ్చి అక్కడే అదేమంటారు మొలకలు మళ్ళీ రాగిజావా, జొన్న జావా అయన్ని పెట్టేస్తున్నారు అది బిజినెస్. హెల్త్ రెండు పదంగా
అదే నేను చూసాను పార్క్ల దగ్గర మ్యాగ్ త్వం పెట్టేస్తున్నారు అందరు పొద్దు పొద్దున్నే నేను వెళ్తున్నాను కదా ఆ వేలొ నీ అబ్బా పొద్దున్నే ఎలా తీసేసి వచ్చారు అబ్బా ఇ మిల్లర్స్ లోని చాలెంతుంది మన వ వర్షాలు పడ్డాయి అప్పుడు కూడా అసలు ఎక్కడా తగ్గేదే లేదనన్, అందురు కూడా ఆ మిలెట్స్ ఇడ్లీ దగ్గరికే వెళ్ళారు చాలా మంది. ఈ ఈ ఫ్రూట్స్ దగ్గరికి ఏళ్ళారు అది మార్నింగ్ మార్నింగ్ ఒక కు బిజినెస్ అయిపోతుంది. మనం కూడా అదే చెప్పాను ఒకటి ఆలోచించ కుంటే మార్నింగ్ మార్నింగ్ ఒక రెండు గంటలు బిజినెస్.
అవును నైటె కాదబ్బా నేన్ కూడా అంత ముందె మొనడదాక కొంచం షుగర్ కంటెంట్ ఇద్ తినడం వల్ల కూడా కొంచెం ప్చ్ మన బాడీ గుడా మనకు మనకి కొంచెం వెయిట్ అయినట్టు అనిపిస్తది. కొంచెం బరువుగా అట్లా అనిపిస్తది కదా కొంచెం షుగర్ తగ్గించాను ప్లస్ తూ ఎక్కువ ప్చ్ మిల్క్ కంటెంట్ కూడా కొంచెం ఒక్క ఏజ్ లొ ఒక్కోలాకి వర్క్ అవ్ కయిద్ద గదా మిల్క్ కొంచెం డైరీ ఫామ్స్ సంబంధించినవి ఇవన్నీ కొన్ని కొన్ని తగ్గిస్తే కూడా కొంచెం మరీ ఓవర్వయిట్ టి కాకుండా కొంచెం లిమిట్గా ఉండేటట్టు బావుంటంది ఇప్పుడు. కొన్ని కొన్ని టిప్స్ ఇవి షుగర్ తగ్గించడము. కొంచెం రైస్ కూడా తగ్గించి, కొంచెం చపాతి యాడ్ చేసుకోవడము అలాంటివి చేస్తున్నాను.
ఓహో ఇవి చేసేస్తాన్నావా ఆల్రెడీ
ఆ చేస్తున్నాబ్బా ఇగే ఇప్పుడు బాగా పెరిగిపోయాక తగ్గడం కంటే, కొంచెం ఉన్నదే లిమిట్ గుంచుకోవడం మంచిది గదా.
అవును కదా హా ఆవును అ ఏదైనా లెసన్ కో కోవిడ్ అనేది ఒక లెసన్ అందరికి
అంతే అంతే ఎక్స్పీరియన్స్ నుంచే కదా మాకు లెసెన్స్ వచ్చేది.
అంతే కదా మ్ మా నేను కూడా షుగర్ మానేస్తాను అయితే అం తక్కువ లిమిటెడ్ ఆ శుగర్ లెక్పోతే టీ టి తగలెనబ్బా నేను.
అబ్బా బెల్లం యాడ్ చేసుకో, షుగర్ బదులు ఇంకా బ్లడ్ ఇది కూడా మనకి ఇంప్రూవ్ అయితది కదా.
అయ్యో బెల్లం ఎంత మూడు స్పూన్లు యాడ్ చేసినా తీపి రాట్లేదు.
ఇప్పుడు చూడండి పిల్లలకి గుడా పిల్లలకు గుడా బెల్లం ఇదంతా కల్పిస్తే పాలల్లో మీరు ఎప్పుడైనా గమనించండి. పాలల్లో బెల్లం బెల్లం పొడి, బెల్లం కాకుండా బెల్లం పొడి డైరెక్ట్గా మనకి దొరకతయిగా షాపులలో బెల్లం పొడి ఏసిస్తే అది కలిపాక సేమ్ బూస్ట్ కలర్ వస్తాదండి. ఆ సేమ్ బూస్ట్ కలర్ వస్తది. దో వాళ్ళున్న వాళ్ళు కూడా అసలు బూస్ట్ అన్నా నమ్ముతారు. వాళ్ళు బెల్లం అని మనం చెప్పక్కర్లే. బూస్ట్ పాలు తాగనన్నా డబ డబ తాగేస్తారు. ఆ విధంగానే మనం ఇండైరెక్ట్ గా వాళ్ళకి గి హి హెల్ హల్దికగి ఇచ్చినట్టే గదా.
అదే బెల్లంలో ఐరాన్ ఉంది. ఐరాన్ ఇచ్చినట్టే నేనే చూసాను మొన్న. అదే ఆ గట్టిగా కాకుండా పొడి చేసిన బెల్లము చూశాను
ఓకే
నేను కూడా కొనాలి ఇది మిల్లెట్స్ ఇప్పుడే కొనాలి అంటే ఇడ్లీ రవల్ ఇడ్లీ రవ్వ తీసేసి మిల్లెట్స్ రవ్వ అది కూడా జేస్తున్నారు కదా. చూసారా ను మా అది కూడా ఒకటి అది కూడా ఒకట్ చేంజ్ జెసేసుకుంటట్టు సింపుల్ సింపుల్ గా చేంజ్ జెసేసుకుంట రోజ అలాగే ఇడ్లీ జెస్తాం. కాబట్టి దాని బాదలు ఇలీ కోటి రూపాయలుది ఈ మిల్లెట్స్
అవును ఇప్పుడూ చాలా మంద్రు బాయిలింగ్ బదులు గూడా మల్లిస్ స్ట్రీమింగ్ కు యూజ్ జేస్తున్నారండి. గమనించారా స్ట్రీమింగ్ జేస్తున్నారు. బాయిలింగ్ జెస్తే మనకి ఉన్న పోషకాలు అవన్ని తగ్గిపోతాయని స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెను కొనుక్కొని కొన్ని మాములుగా ఛానల్స్ లో గానటు చూస్తూ ఉంటాం కదా. అవి డిఫరెంట్ గా కుక్కర్ లా ఇప్పుడ్ స్ట్రీమింగె వచ్చినాయి. ఇప్పుడ్ డైరెక్ట్ బాయిల్ జెస్తే హెల్ది గాదని నేను గూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. న్యూస్ పేపర్స్ లో గాని మాముూలుగా సర్చ్ జెస్తూ ఉంటాను. అట్ల
ఓహో అది కూడా టెక్నిక్ ఓచ్చిందనమాట. ఏదైనా ఎలా కాదన్నా అందరూ హెల్త్ మీద కొంచం కాన్షియస్ అయ్యారులేండి. చేసుకున్నారు కాబట్టి ఏ కూడా మంచి అదే ఇప్పుడు మిల్లెట్స్ ముందలా మనకు తెలిసే తెలియా అస్ల ఉన్నాయనే తెలియనే తెలివు అసలు అందరు ఒక్కసారి మిల్లెట్ చపాతి మిల్లెట్ చపాతి అవన్నీ వచ్చేసినాయి ఆల్రెడి ఇంకా
అవును ఈవినింగ్ పిల్లలకి మనక్ ఎట్లా జంక్ ఫుడ్ సమోసా అని పునుగులన్ ఇది అడుగుతారు గదా పకోడి అని దాని బదులు గూడా మనం మన్ చ్చిగా ఇప్పుడు స్వీట్ కాను పొటాటో స్వీట్ పొటాటో ఇవి ఉండాయి గదా అవి ఉడ్క పెట్టియడము అట్లా చేస్తే పిల్లలు గూడా అంటే డైరెక్ట్ ఉడకబట్టిస్తే గూడా వాళ్ళు తినరండి. కొంచెం వాళ్ళు రోస్ట్ చేసినట్టు అట్ల ఇస్తే కొంచెం తింటున్నారు. నేను మొన్న మొన్ననే కొంచెం చేంజ్ చేసాను. పిల్లల్ ది డైట్ గన్నా నాది గాని మార్చాను
అవునా చెప్పావు చెప్పారు ఇప్పుడే చెప్పారు షుగర్ కంటెంట్ తీసేసానని
అవును ఏందంటే చాలా మంది చూస్తున్నాం మొన్న మా ఇంటి దగ్గర ఒక అంకులు
ఉమ్ ఏమైంది
కి ప్లస్ ఉండే చనిపోయారు. ఆయనకి ఏది హ్యాబిట్స్ కూడ లేవు చనిపోయారు.
హు ఉ
ఉమ్ సా ఏంటి అని ఆమె కిడ్నీస్ కారబ్ అయ్యాయి వా తెలిలేదు
తెలీకుండా జరిగిపోయిందా
యింది ఇప్పుడు అన్ని మ రీజ రీజన్స్ అన్ని వెతుకుతే ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోరని నీళ్ళ ఎక్కు తాగరని ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని అంత అయిపోయాక రీసెర్చ్ చేస్తాం గాని, ఉన్నప్పుడు మన జాగ్రత్తలు తీ తీసుకోంగ ఎవరమైనా
కానీ నీళ్ళెక్కువ తా గాలని చెప్తరు గదా మరి అది జనరలే గదా జనరల్ థింకింగ్ జనరల్ ఓహో మా పక్కింట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు. అబ్బాయి కూడా నీళ్ళు అసలు తాగడు. నీళ్ళ అనగానే పరిగెటుకొని ఎల్
ఎప్పుడైనా ఇప్పుడూ వా టర్ మన బాడీ లో బ్లడ్ ఉంటది గదా. బ్లడ్ తో పాటు మనకి వాటర్ కంటెంట్ గూడా అంతే అవసరం. ఫ్రేస్ గాని మన ఫ్రెష్గుంటది బా మనకి డైజషన్ ఫ్రీ అవుతది. ఎప్పుడైనా వాటర్ తాగకుండా చూడండి. హెడ్డేక్ ఓచ్చినట్టు అవుతది మీకు గమనిస్తే ఇప్పుడు నేన్ గూడా జర్నీస్ అట్లా పో తా కద గమనిస్ తుంట జర్లీస్ట్ మాకొంచెం లేడీస్ బంచం వాష్రూమ్ కట్ల బయటకెళ్ళడం కొంచం కష్టం అవుతుది కదా అట్లానే కొంచెం వాటర్ ఎక్కువ తాగను గమనిస్తా అప్పుడంత హెడేక్ ఎట్లా ఉన్నా అనిపిస్తది వాటర్ లేక అంటే మనకి బ్రెయిన్కి హార్ట్కి సఫిషియంట్కి అంటే చెప్తది మనకిండైరెక్ట్ గా నీళ్ళు లేవు బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుందని
అవును మనం ఎక్కువ నీళ్ళు ఇది జనరలే మన బాడీ అందులో సగం నీళ్ళే డెబ్బై శాతం నీళ్ళే ఆ నీల్ని మనం తగ్గిస్త కుంటే ఇంకేదో ఒకటోస్తూనే ఉంటది ఆయన ఇగ పెద్దాయినే కదా ఆయనకి తెలిసుండాలే జనరల్ గాని
తెలుసుందనంటే కొంతమంది ఎట్లుంటరండి తెలిసినా తెలియకపోయినా హార్డ్ గా ఏదో బిహేవ్ చేస్తరు ఏంముందిలే ఏముందిలే అనుకోని లైట్ అనుకుంటరు కొంతమంది కొంత జాగ్రత్త తీసుకొని మన కొంచెం మనొక్క లైఫ్ కాదు మన మన పిల్లలున్నారు మన హస్బెండ్ ఉన్నారు పిల్లలు అట్లనే కొంతమందిరేమో కొంచెం జాగ్రత్త తీసుకుంటు కొంతమందేమో తీసుకోరు అట్లా ఒకొక్క వాళ్లోక డిపెన్స్ ఆన్ థెర్ మైండ్ అన్నట్టు ఇంకా
ఏదైతే ఏముంది మన హెల్త్ గురించి మనం కూడా జాగ్రత్త తీసుకుంటున్నా మీరు ఎలా స్టార్ట్ చేసారు నేను కూడా స్టార్ట్ చేసి
చెయ్యండి దాంతో పాటు మార్నింగు కొంచెం ఫ్రెండ్స్ ఉంటరు కద ఎట్లయినా ఒక మరీ గంటల గంటలు కాకపోయినా ఒక హాఫ్ అండ్ అవర్ అయిన అట్లా వాకింగ్ గట్ల కూడా చేయండి అటు డైటూ ఇటు వాక్ రెండు చేసిందనుకోండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తది మనకి ఒక డైట్ చే రాదు ఒక వాకింగ్ చేసిన రాదు రెండు మెయింటేన్ చేయాలి
రేపు ఒకసారి ట్రై చేస్తాను ఇంక అలవాటు చేసుకుంటాను ఇంక అలవాటు చేసుకోవాలి కదా సరే అయితే మంచి విషయాలు చెప్పే అయితేనా ఉంటాను బాయ్ బాయ్